హలో
హలో
ఆ ఏం చేస్తున్నా
ఏం చెయలే ఊరికే చూస్తున్నా నువ్వేం చేస్తున్నవ్
ఏమి లేది ఇప్పుడే తిన్నా మష్ కలసిచపాతి తిన్నా అదేదో ఏదో కూడా తెలియదుసలు అది పొటాటో నో ఏదో కూడా తెలీదు
మాకి కూడా సేమ్ చేసారు ఏ మాకు వేరే రీతి సర్వాద సలు ఉడ్కను కూడా ఉడ్కలేదు
అవునా ఆహా నేను ఇంకా బొమ్మలతో ఆడుకుంటానా రూమ్ లో అయితే
పెళ్లి కావాల్సిన వయసులో పెళ్లి కాకుంటే బొమ్మలు తోనే ఆడుకోవాల్సి వస్తుది
అవును అందుకే ఇంకేం చేయాలో అర్థం కాక దానితో ఆడుకుంటానా
అవునా తిన్నావ అయి ఆ
తిన్నా తిన్నా నడవాలి కొద్దిసేపన్నా
ఇ ఇట్లాంటివి కూడా చేస్తారా తమరు
ఏమో బగ్ కుదాం అనేసి అనుకుంటాను కానీ అది రోజు కుదరడ్డం లేదే
అద ఇం ఏ పన్లే కా అదులే ఎందుకు ఊర్కనే
అంతే ఇంకా
హ్మ్ ఏం చెయ్యాలి నెక్స్ట్ వెళ్ళావా కాలేజ్ కి
ఆ వెళ్ళినాను మధ్యాహ్నం నుంచి వచ్చేసిన
ఏ క్లాసెస్ జరగట్లేదా మీకు
జరుగుతున్నయి నాకు కడుపు నొప్పి గా ఉంటే వచ్చినా గా
ఓకే అంటే ఆబ్సెంట్ అయితే ఏం అనట్లా మీకి
మాకు ఈ రోజు ఏమైందంటే అటెండెన్స్ తీసుకోలా
ఆ ఓ ఓకే
ఆ
మీకు మేలు మాకు యక్క అసలు ఆబ్సెంట్ అయితే లెటర్ రాయలా ఆ లెటర్ రాసి ఒక నలుగురు ఐదుగురితో సంతకాలు పెట్టించుకొని అది మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ సబ్మిట్ చేయాలి
అయ్యా నాకట్టే ఏం లేదు
ఉండే బదులు ఎందుకు కాలేజ్ కే పోయి క్లాస్ లోనే కూర్చొని టైం పాస్ చేసి వచ్చేది బెటర్ అనేసి మేము పోయి వస్తాం
అదీ నిజమేలే
ఆ రూమ్ కొచ్చి పడుకుంటాం అంతే అటు ఉండి ఫోన్ అయినా చూసుకోవచ్చు కనీసం మీకు బాగా చెప్తున్నారా
ఏదో అట్లా మేడంలు ఇప్పటికి మాకు ముగ్గురిని మార్చు రు మూడో ఆమ ఆముండి ఈరోజు చెప్పింటే ఆముండి ఆమె బాధపడిపోతాంది నేను ఇంకెలా చెప్పాలి మీకు మీరెవ్వరు మీ పాటికి మీరు ఉంటున్నారు నేనేం చేయాలి అంటూ అని బాధపడిపోయింది
అయ్యో ఆమె యాక్చువలీ మా ఫ్రెండ్ వా మా ఫ్రెండ్స్ కి వచ్చిండె ముందు
వాళ్ళు తీసేపిచ్చినారంట
ఆహా వాళ్ళు తీసేపి
అంటే మేము ఎందుకు పెట్టినామంటే ముందుకంటే ఈమన్నా కొంచెమన్నా నోరు ఇప్పుతాంది ముందు ఆయన అసలు నోరు కూడా ఇప్పలే కదా
ఆ
అందుకనేసి ఇంకా ఉన్నీలే అన్నట్టు వదిలేసినారు మ్ మా
కానీ ఆమె ఎంత ఓవరాక్షన్ చేస్తదో అసలు ఆమె వచ్చినప్పుడే ఆ ఏమం టరు మా ఫ్యాకల్టీని తిట్టిచ్చింది
ఆహా
ఆ ఆయన అసలు ఏం చెయలేదు ఆమెకి ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ కాల్స్ వచ్చాయనమాట అప్పుడు ఆమె బయటికెళ్ళి మాట్లాడుతా ఉంది కరెక్ట్గా ఈ గ్యాప్ ప్ లో మా ఫ్యాకల్టీ ఏం చేశాడు అంటే నార్మల్ గా అప్పుడు స్టార్టింగ్ లో ఫ్యాకల్టీస్ కూడా ఉంటాడ్రనమాట
ఆ
సో ఆమె ఇట్లా బయటికెళ్ళినప్పుడు అతను ఇట్లా లేసి వాళ్ళతో ఏదో ఇట్లా ఇంటరాక్ట్ అయితూ ఏదో మాట్లాడుతూ అడుగుతూ ఉండేవాడు అనమాట
ఆ
సో ఆమె అది గమనించి లైక్ నేను బయటకెళ్ళినప్పుడు ఆయన నా గురించి ఏదో బ్యాడ్ గా చెప్తున్నాడనే కొని అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోయి పోయి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసింది నాకు ఇట్లా ఫ్యాకల్టీ ఉంటుంటే అన్కంఫర్టబుల్ గా ఉంది అని ఏదో చెప్తున్నాడు ఇది అది ఏదో చెప్పేసింది ఆ సో ఫుల్ తి ట్టారు ఆయన్ని ఆ ప్రిన్సిపల్ ఆయన చాలా బాగా చెప్తారు చాలా మంచి వారు కూడా అందుకు వస్తానే పెద్ద పెంట చేసింది అనమాట కాని వాల్ల క్లాస్ ఇట్లా కంప్లైంట్ చేద్దామంటే అమ్మాయిలు చెప్తారు సర్ మాక్ టం లేదని కానీ అబ్బాయిలు ఎట్లా అంటే ఆ అబ్బాయిలు ఈమెకు చాలా సపోర్ట్
అవునవును లే
మ్ ఇట్లా అవ్వడం వల్ల మళ్ళీ కొన్ని రోజులు చూస్ టరు మళ్ళ లా చాలా రోజుల తర్వాత ఇంగ మా అబ్బాయిలతో లైక్ వాళ్ళు కూడా కి అనేసి ఇంకా చేంజ్ చేపిచ్చారు ఫ్యాకల్టీని
అవున్లే
మ్ ఇప్పుడు మీకి అట్లే ఉందా బాగా చెప్తా ఉందా అట్లే చేస్తాందా
స్టార్టింగ్ లో అంతా అదే ఈ వీక్లే నే వచ్చింది ఈ వారమే
ఆ
ఫస్ట్ లో ఏమో ఊరికే ఎందో లాగ్ చేస్తా టైం వేస్ట్ చేస్తా ఉన్నింది ఇప్పుడు మొన్నటి నుంచి చెప్తాంది ఎస్క్యూఎల్ గురించి
అహ కే అర్థం అయితాందా బా చెప్తాంద
బాగా ఏంలే
మళ్ళీ చేస్తా అని చెప్పు మెసేజ్ పెట్టు
మీ ఫ్రెండ్ పిలిచిందా
ఆ నా ఫ్రెండ్ పిలుస్తా ఉంది అంటే మా అమ్మ కాల్ చేస్త తంది నీతో కాల్ మాట్లాడుతున్నాను అని కాల్ కట్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసింది అనమాట
అవునా
చనా అందుకు నా ఫ్రెండ్ కి కాల్ చేసింది
ఓకే ఓకే
ఆహహ
ఉ
ఇంకేంటి మోన్న ఇంటికెళ్ళావు కదా ఎందుకెళ్ళవు
నేనా పెళ్లికి వెళ్ళాను
ఎవరిది నిదేన
అన్నది నాదైతే నేను ఎందుకుంటా నెల రోజులు రాను కదా
మీ అన్నా పెళ్ళి అయిన కూడా అని రోజులే రావు కదా సొంతం అన్న
అవునవును వేరే అన్నలే
ఓకే ఓకే
ఏళ్ళిన హల్దీ అందుకు బాగా ఎంజాయ్ చేసినా
ఉ హ సరిపోయి నింద డ్రెసు తీసుకెళ్లిలుంటివిగా
ఆ సరిపోయింది
ఓకే
అదే అవి ఇప్పాదిసినా కుట్లు అందుకు
ఫోటో తీసుకోలా
ఫోటో జస్ట్ సెల్ఫీ తీసుకున్నా అది లైవ్ వీడియో లో ఉంది యూట్యూబ్ లో
ఓ ఓకే
హ్మ్
ఇంకేంటి అయితే ఫుల్ ఎంజాయ్ చేసావా బాగా తినేసి బాగా ఎంజాయ్ చేసి
ఎంజాయ్ చేసిన
ఎన్ని డేస్ ఎక్కడ జరిగింది పెళ్ళి
చెన్నైలో చెన్నై పక్కన అదే తిరుమన్నా వల్ల ఉంది కదా దాని నుంచి హాఫ్ అన్ అవర్
అంత దూరం వెళ్ళారా
అవును వన్డే అంత వెళ్ళానికి వన్ డే రానికి సారిపోయింది
ముందే అక్కడ చాలా ఇది ఉంటది
అసలు ఎండలు ఎట్లున్నాయో తెలుసా అసలు ఫ్యాన్ లేకుంటే సచ్చిపోతాం కూలర్ లేకుంటే ఏసీ ఎందుకు
ఓకే ఓకే అట్లనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు
ఆ అట్లా కూలర్లు అట్లనే అసలు చాలా ఎండకైతే నేనైతే ఇంక నానిపి నా పెళ్ళిలో కూడా
అవునా ఒకసారి మేము వెళ్దామా అప్పుడు చాలా ఉనిండా అట్లానే
ఓకే
ఆ అసలు మేమయితే అయితే ఫస్ట్ ఇట్లా పాండిక్కుడ ఎళ్ళిన్నామా సో అక్కడ ఏమైంది ఫస్టు ఎళ్ళాము ఏమన్ తిరుగుదామని అస్సలవ్వలేదు
చాలా ఎండలసలు ఎందే తమిళ్నాడు టూరిజం ప్లేస్ సనే గాని ఎండలెక్
చాలా అట్లా కొంచం ముందక్ పోయినాం ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిచ్చింది మొన్ త్తమ్ అందర్ పోయినొళ్ళందరూ అదే ఆళ కుర్చోని వాళ్ళక్య ఫు లైక్ ఓకే అన్నంత వరకు ఐస్ క్రీమ్లు తింటానే ఉన్నారు అసల్ ఆ రోజు మొత్తం బిల్లు ఐస్ క్రీమ్లకే ఎక్కువైపోయింది మాకు
ఆహా ఆడా సీ దగ్గరయిందన్న సీ పక్కనే గదా అందుకూ
ఆ అవునవును ఎ ఏ ఫ్లువై అస్సలు కొంచం వింటర్ డ్లో అలా పోతే వేస్టు రైైనీ సీజన్ లో పొయ్నా ఏం ఎంజాయ్ చెయ్లేరు
ఓ వాన వడతాంద్ ఏమైనా తమిళనాడంతే మళ్ళ కర్ణాటక ఏమి ఉండదు
బీచెస్ అని కొంచం ఇట్లా ఉండడం వల్ల
అవును
అది ఏమైతుందంటే లైక్ వాళ్ళు ఇగా ముందు పంపిచ్చే వాళ్ళన్న్మాట ఆ తర్వాత దాన్ చాలా కొట్కపోతున్నారనేసి వాళ్ళు పంపిలేదు ఆక్కడ దిగడానిక్కుడ ఉండదు ఎంతున్న బయట నేల్ బయట నుంచి కొంచం
రాబీచ్ కదా అన్ని స్టోన్లు స్టోన్స్ మాత్రమే
ఆ ఇంగ్ అంటే ఇంకొన్ని ఉన్నాయి బీచెస్సు అందులో కూడా అలోవ్ లేదు
ఊ
ఇంకేంటి మర్ ఎళ్ళావ ఎప్పుడైన పాండీకి
లేదు పోవాలని ప్లాండ్లో ఉన్నా
ఊహు ఎప్పుడూ ఎళ్ళాలా
ఆ ఎళ్ళాలి ఇప్పుడు మాకు మా తాతయ్య సన్పోయ్నాడు అదే అబ్బా అంటాంలే ఆ చిన్నబ్బా
ప్పుడు ఓకే ఓకే వే తమ్ముడు
కు ఆ తమ్ముడు బాబాయ్ మా డాడీకి త్ బాబాయ్
ఆ మీ డాడీ వాళ్ళ బాబాయ్ నీకి బాబాయ్ అయితాడు గని
నాకు బాబాయ్ ఎందుకైతాడు అబ్బైతడు
మీ డా మీ డాడీకి బాబయా
ఆ
అదే చెప్పు ఓకే అయితే కొన్ని డేస్ వరుకు మీరు ఇట్లా ఉంటది గదా టెంపుల్ కెళ్ళకూడ్దు
అదే ఎళ్ళగూడ్దు ఇంగా నెక్స్ట్ వీక్ అయిపోతుదా మళ్ళా
అప్పుడు ఎన్ని డే ఎన్ని డేస్ అయితా ఉంది ఒహొ అయినా ఇంగా చాలా
అవ్వల్లే అన్ అంటే చిన్న కర్మ అయిపోయింది పెద్ద కర్మ నెక్స్ట్ గురువారం మ్ హు దాని తర్వాత పోవచ్చు అంటే ఆయన పొ చనిపోయిన టైం దాన్ని బట్టి చెప్తారు ఒక్కొక్కరు ఒక్కో మ ఒకటుంటది
ఓకే నాకి తెలిసిన ఒక పర్స న్ వాళ్ళ నానమ్మ సుంతం నానమ్మ ఎప్పుడు ఫెబ్ అ డిసెంబర్ లో చనిపోయిండు సో ఆ పర్సన్ త్రీ మంత్స్ పోలేదనమాట అట్లా కొంచెం
లే మాకు
ఓకే ఇంకొక వన్ ఇయర్ వరకు ఉండకూడదు ఆస్ సరే అయితే మళ్ళీ చేస్తా బాయ్
మ్